ఆ వినిపిస్తుంద
వినిపిస్తుంద అక్క
ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లేదు కూర్చోన్న నువ్వేం చేస్తున్నవ్
నేను ఏం చెయట్లే ప్రాజెక్ట్ వర్క్ ఉంది అది రాసుకుంటా కాల్ చేస నీకు
ఓకే ఓకే నాకు కూడ ప్రాజెక్ట్ వర్క్ చేయడం తిన్నా తిన్నా నువ్వు
ఉ తిన్న
ఏం తిన్నావ్
నేను ఈ రోజు బిర్యానీ తిన్నాను నువ్వేం తిన్నావ్
నేను కూడ సేమ్ సేమ్ అదే తిన్నా
ఓకే హాలిడేస్ కదా ఎక్కడికి పోలేద ఏం చేయలేద
యాక్చువల్లీ లాస్ట్ మంత్ వచ్చి మొత్తం ఒక టూ సినిమాస్ చూసా
ఉహు
ఆ అవును సినిమాస్ ఏమైన చూసావ
ఆ రీసెంట్గా అంటే ఇంకా మా ఇంటి బంగారం రిలీజ్ అయింది దానికెల్లా నేన్ లాస్ట్ ఏళ్ళిన మూవి అంటే దురంధర్ అన్కుంట
ఓకే బానిందా
ఆ సూపర్ ఉంది దురంధర్ సూపర్ ఉన్నింది అసలు చాలా బాఉన్నింది నేను యాక్చువల్ హిందీలో చూశాను స్టార్టింగ్ లో నాకు అర్థం కాలేదు తర్వాత మళ్ళ ఓటీటీలో వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు చూసిన తర్వాత అర్థమైంది
ఆహా నేను అక్చుయల్లీ లాస్ సమొచ్చ పెద్దికి పోయా ఇంకా మళ్ళీ అబ్సెషన్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది అది అది చూసావా అబ్సెషన్
లే చూడలేదు బాగుందంట అవునా
బావుంది హారర్ కాదు కాని అది ఒక టైప్ ఆఫ్ అంటే ఆ తను వచ్చి వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది ఆ ఇగ సైకో అంటే వియర్డ్ బిహేవ్ చేస్తుంది అది కొంచెం మన కొంచెం ఒకలా భయపెట్టిస్తుంది అంతే కొంచెం అలాగా చిన్న సినిమానే కానీ బానే ఉన్నింది వన్ టైమ్ వాచబుల్
అ
స్టోరీ ఏంటంటే ఆ వినిపిస్తుందా
ఆ ఆ మెరుస్తా
ఆ అంటే యాక్చువల్ ఏంటంటే వన్ వీక్ యాక్చువల్లీ ఏంటంటే వన్ విష్ విల్లో అని చెప్పేసి ఒకటి ఉంటుంది
ఆహా
ఆ వన్ విష్ విల్లో ఏంటంటే అది కో అది బ్రేక్ చేస్తే మనం కోరుకున్నవి నిజమవుతుందని అనమాట యాక్చువలీ హీరోకి హీరోయిన్ అంటే ఇష్టము ఆ హీరోయిన్ తో కన్ఫిష్ చేయడు కానీ హీరోయిన్ కి నార్మల్ ఫ్రెండ్ లాగే ఆ ఉంటది ఆ రోజు ఏం చేస్తానంటే కన్ఫ్యూస్ చేసయకపోతే తను ఏం లేదు ఫ్రెండ్ లాగా అని చెప్తూ ఉంటదా అప్పుడు తను అగ్రషన్ లో ఈ వన్ విష్ విలో బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి నిక్కీ తన పేరు నిక్కీ నిక్కీ నన్ను తప్ప ఇంకెవరిని ఇష్టపడకపోతే బాగుండు అని చెప్పేసి ఒక కోరిక కోరుకుంటాడు.
ఆహా
ఓకే ఇంకా అక్కడ తనకి అబ్సేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట య బిహేవ్ చేయడం
ఓ అదే నేను రీల్స్ లో ఈ మధ్య చూస్తున్నాం అన్విష సిలో ఏదేది నేను ఈ మూవీలో అనేసి నేను అనుకోలే ఈ మూవీ నా
ఈ మూవీనే ఇంకా లాస్ట్ ఇతకి తను వాడు చనిపోతాడు ఇంకా తనను పోలి అంటే ఒక ఒకటి ఉంటుంది తనని తను ఏమవుతుంది తెలీదు యాక్చుయలీ ఏడిస్తే ఏం చేస్తారు మూవీ వచ్చి అది ఒక యూట్యూబర్ తీసారంట తెలుసా
అవునా
మ్
ఆ
యూట్యూబర్ అంత ఇంకా పెద్దీ గురించి చెప్పనక్కరలేదు యా వన్ ఖచ్చితంగా చూడు పెద్ది చూడకపోవడమే మంచి మంచిదనిపిస్తుంది.
అంత బావుందా
చాలా బాంది అందుకనే అంటే చూస్సెక ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కాబట్టి ఇంకా చూడకంటున్నా
అవును నీ ఫేవరెట్ హీరో ఎవరు
అఫ్కోర్స్ నీకెవరు చెప్పు నేను చెప్తా మహేష్ బాబా
అ నేన్ మహేష్ బాబు ఫ్యాన్
నాది గెస్ట్ చేయగలవా
ఆమ్ రెబల్ స్టారా
అఫ్కోర్స్ యా అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావ్
మహాహా
అయితే వారణాసి కోసం వేయిటింగా
అవును కాని కద చానా టైమ్ ఉందిలే
అవునవును అలా అయితే స్పిరిట్కి ఇంకా టైం ఉంది
అవును ఏ నీ ఫేవరెట్స్ ఆ మూవీ ఏది మీ హీరోలో నచ్చింది
ఆ ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా ఉన్నాయి తెలుసా
హ్మ్
డార్ లింగ్ మల్ల రెబల్ డార్లింగ్ డార్లింగ్ రెబల్ అండ్ సలార్
సలారా
సలార్
నైస్ నేను చూడ్లే తెలుసా ఇంకా సలారు
చూడు చాలా బావుంటది హైతో చచ్చిపోతవ్
నాత్రీ ఫేవరెట్స్ వచ్చి కలేజ పోకిరి అండ్
అతడు ఆ
సైనికుడు
సైనికుడా ఒకే
అది ఆ ఆ ఎంతయినా గాని మహేష్ బాబు ఆ ఆ పాత సినిమానే బావుంటాయి అంటే ఇప్పుడు కూడా బావుంటాయి బట్ ఆ మహేష్ బాబు ఈస్ డిఫరెంట్ అనమాట
అఫ్కోర్స్ చాలా డిఫరెంట్ ఆఫ్కోర్స్ ప్రభస్ కూడా చాలా డిఫెంట్
నాకు ప్రభాస్ నాకు అసలు డార్లింగ్ మూవీ అంటే ఎంత ఇష్టం తెలుసా చిన్నప్పుడు చూసిన్ చూసినే డార్లింగ్ మూవీ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఐ లవ్ ద జోడీ అనమాట వాళ్ళ లవ్ జోడీ నాకు చాలా ఇష్టం
ఎగ్జాక్ట్లీ ప్రభాస్ అనుష్క ఉంటారు కానీ ప్రభాస్ కద చాలా బావుంటుందిగ
అవును యాక్చువల్లీ కాజోల్ ఇజ్ మై ఫస్ట్ క్రష్
ఆఫ్కోర్స్ య నా కూడా ఐ స్టాండ్ హెర్ టిల్ నౌ
ఉమ్ అస్సలు మగధీరాలో ఎంత ఆర్డోర్ చేస్తా తెలుసా తన్ని నేన్ నేన్ ఆ నేన్ నేన్ పుట్టిన తర్వాత నుంచి అ అందరిక ఒక ఫస్ట్ ఫిలిమ్ అనేది ఉంటుంది కదా థియే టర్లో వెళ్ళడం గాని అలాగా నా ఫె నేన్ నేను ఫస్ట్ ఎళ్ళింది మగధీరానే అనమాట నేన్ ఇప్పుడ్ ఫస్ట్ టైమ్ తిరుపతి చ చ్చి తిరుపతి అంటు థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే
ఓకే దాంట్లో తన అఔట్ఫిట్ డబ్బా పడిపోయేటప్పుడు అవుట్ ఫిట్ కేక
లైక్ ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ అనమాట అలా ఫిట్ ఉంది రామ్ చరణ్ కూడా అసలు సూపర్ ఉండే దాం లో గాని ఆరెంజ్ లో గాని
కా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే రామ్ చరణ్ నాయక్ బాగుంటది నాయక్ ఇంకా బాగుంట
ఆ నాయక్ సుప్ ఇరు నాయకు ఆరెంజు మగధీర మగధీరా నాకు బాలే పి చి ఎట్లా చూసేదాని తెలుసా చిరుత కూడా లిటరలీ చిరుత కూడా సూపర్ ఉంటది
చాలా బాగుంటది అది ఎందుకుమో గాని చాలా బాగుంటది ఇంకా గోవిందుడు కూడా బాగుండది గోవింద
ఆ గోవిందనంద అదే ఎంత క్లాసిక్ మూవీసు
బాగుంటది అంటే
ఉ ఉఉ యాక్చువల్లీ కా ప్రజలున్న ప్రతి మూవీ అదొ ఒక టాప్ నచ్చు సూపర్ ఉంటది
ఎగ్జాక్ట్ గా చాలా బాగుంటది బ్రహ్మోత్సవం చూసావా
చూసా అ అది ఎందరు నాకు నీ నాకు నచ్చ అందబ్బా నాకు ఇష్టము
నేను చూడలే ఇప్పటివరకు బిజినెస్ మన్ బాగుంటది కానీ
ఆ బిజినెస్ యాక్చువల్లీ బిజినెస్ మెన్ చెప్పడం మర్చిపోయా సూపర్ నేను బిజినెస్ మెన్ థియేటర్ కి వెళ్ళాను అనమాట లైక్ ఆ నేను సైని కుడు సైని కు ఉళ్ల ఇతే నేన్ అప్పంటంకా ఆ పోకిరి అనుకుంటా
ఆ
ఓరికి నేను వెళ్ళిన ఫస్ట్ మూవీ నాకు అప్పటి నుంచి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం చిన్న నుండి మా అన్న కూడా ఫ్యాన్ అనమాటా
అవునా
మా అన్నకి ఆ మా అన్న ప్రచారిం ఇంట్లో అదే పెట్టిది పెట్టి పెట్టి నాకు అదే అలవాటు అయిపోయింది
మహేష్ బాబుకిి యాక్చువల్లీ మేకప్ అవసరం లేదు
అవును అవును ప్రభాస్ అస లేదు అసలు ఈ మధ్య ఏమో అయింది కాగానీ ప్రభాస్ కి బాహుబలి వరకు సుపర్ ఉండే నాకు లైక్ ఇం నేను ఏదన్నా మూవీస్ చూడాలంటే ఫస్ట్ హీరో గానీ హీరోయిన్ చూసి పోతాను నేనైతే మూవీ కాన్సెప్ట్ నీ వంచు ప్రభాస్ సన్ సరే వెళ్ళిపోతాను మళ్ళా నాకు ఎందుకు అల్లు అర్జున్ అంతకు నచ్చడు
నాకు కూడా నచ్చుడు ఇంకా రిపీట్ గా చూసే మూవీ వచ్చి జులై బాగుంటది
ఆ జులై అది అది కూడా పాార్ సినిమా లేవును జులై బాగుంటుంది ఆర్యా టు అయ్యో ఎన్నిసార్లు చూసే ఉంటా
ఆర్య టు ఆర్య వన్ ఇ
అది అది కాజల్ కోసమేలే ఆర్యా టు వేయిట్ దాంట్లో కూడా కాజల్ కాజల్ చాపర్ కాజల్ సూపర్ ఉంటది అన్నమా అంటే లైక్ మన టిఎఫ్ఐ లో చాలా మంచి మూవీస్ ఏ ఉన్నాయి పాత్ మూవీస్ ఇప్పుడు వచ్చేవి ఏంటి వా అందో నాకు నచ్చనే నచ్చట్లే
నాకు కూడా అసలు నచ్చట్లే ఎవడు ఇంకా బాగుంటది కదా ఎవడు వావ్ క్లాసిక్ అసలు దాంట్లో కాజల్ ఉంటుంది ఎ త బాగుంటుంది తెలుసా
అవును
బా కాజల్ కోసం పెట్టుకొని చూడొ
మిస్టర్ పర్ఫెక్ట్ లో చానా బాగుంటుంది ఆ
నాకు తాప్సీ క్యారెక్టర్ కొంచము బా ఎందుకోస్తది అనిపిస్తది వా ఇంకా మళ్ళ
ఆర్య టూలో తన క్యారెక్టర్ గాని భలే ఉంది
ఆలగదా
ఆ క్యూట్ అసలా ఆ ఆ ఈ
సీత సీత
ఆ చూసాను సీత కూడా లైక్ బాగుంటుంది నాకు నచ్చింది నీకు నచ్చలేదా ఉ
ఇంకా ఇంకా మళ్ళొచ్చి పవన్
ఆహా పవన్ కళ్యాణ్ కూడా పాత సినిమాలే ఎంతైన లైక్ స్టోరీస్ బాగుంటాయి నాక్ నాకు లి ట్రల్లి ఆక్టింగ్ నచ్చదు మళ్ళ
నాకు సినిమాలు అంటే స్టోరీస్ బాగుంటాయి ఏవి లైక్ ఖుషి బాగుంటది అత్త క్లాసిక్ ప్యూర్ క్లాసిక్ అది ఎన్ని సార్లైనా చూడొచ్చు
అవును
ఆ చాలా బాట అబ్య ఒక రోజు నేను ఆ మళ్ళా ఇది కూడా కెమెరామ్యాన్ గంగ తో రాంబాబు
ఆ బాగుంటుంది అవును అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ బాగుంటుంది పవన్ కళ్యాణ్ లో యాక్చువల్లీ మా పవన్ కళ్యాణ్ ఫిలిమ్స్ లో అవును ఆ మ్యూజిక్
వచ్చింది అబ్బా ఎందుకు ఎందుకు ఫ్లాప్ అయ్యింది
హా గబ్బర్ సింగ్ కూడా సూపర్ అసలు ఆ అవును దాంట్లో గూడా కాజల్ అవుట్ఫిట్స్ అసలు హుమ్ లైక్ అలాంటి అవుట్ ఫిట్స్ మన టిఎఫ్ఎ లో కాజల్ కి తప్ప ఇంకెవ్వరికి సెట్టు కాదు
సెట్ కాదు సెట్ కా ఎంత బాగుంటది తను సినిమాలు పోయి కాజల్ కోసం పడిసచ్చేలా ఉన్నాం
హుమ్ సరే అయితే నేను మళ్ళ చేస్తా
ఆ సరే సరే బాయ్
బాయ్